నేండి
హలో ఏంచేస్తున్నారండి
ఏం లేదండి ఖాలీ మా మమ్మీ ఒక స్లిప్ రాయమనిస్తే రాద్దామని చూస్తున్నా
అయిపేయిందా
ఆ
దర్కా అయిపెయిందా
సారీ మల్లొ ఒకసారి చొప్తారా
బర్క్ బర్క్ అనే అయిపోయిందా అంటున్నా మీది
ఆ వేక్ అయిపోయిందండి. మీది
ఆగి పెయింది ఇంగా
హ్మ్మ్ తిన్నారా
తిన్నామండి ఇప్పుడే
ఆ తిన్నానండి
హ్మ్
హ్మ్ఇంకా
ఏం జేస్తున్నారు హౌస్జ్ వైఫ్ ఆ మీరు హౌస్ వైఫా
అవునండి హౌస్ వైఫ్ మీరు
నండి అంటే ఏం జాబ్ ఏమైనా జాబ్ చేయాలి అనుకుంటున్నారా మీరు
సారీ
మీది ఇంకా ఆ జాబ్ అంటే ఏమన్నా చేయాలి అనుకుంటున్నారా అంటున్నా
హ్మ్ చెయ్యాలి అనుకుంటున్నా గాని దొరకట్లేవండి మీరు
వేయాలి ఇంకా తప్పదు కదా మా పాప స్కూల్కి ఇప్పుడు ఇప్పుడే కొంచెం వెళ్తుంది మళ్ళీ ఆమెను హ్యాండిల్ చేయడం కష్టం ఆమె ఫుడ్ కరెక్ట్ తినదు ఎవ్వరి మాట వినదామె
మీ మాటే ఇంటదా
నా మాట కూడా భయపెడితే ఇంటది అందుకే ఆ పాప-పా సిక్స్ ఇయర్స్
సిక్స్ ఇయర్సా
హ్మ్
ఏంటండి మరి ఇయ్యాల ఏం స్పెషల్ కుక్ చేశారు
ఈరోజు బెండకాయ అండి మాది
బెండకా
హ్మ్
ఉత్తి బెండకాయే చేసారా మీరు ఏమన్నా కాంబినేషన్ చేసారా దానికి తగట్టు అంటే బెండకాయ ఫ్రై పచ్చిపులుసు అట్ల చేస్తరు కదా
బెండకాయ పప్పుచారు ఫ్రై పప్పు చారు హలో
బెండకాయి ఫ్రై పప్పు చారు అట్లా కాంబినేషన్స్ ఇష్టమా మీకు తినడం
ఆ బాగుంటాయి కదా
ఎక్కువ ఏ కాంబినేషన్స్ ట్రై చేస్తారు మీరు
సాంబార్ చికెన్ బాగుంటుంది
ఉమ్
సాంబార్ చికెన్ బా ఇష్టంగా అనిపిస్తది ఉమ్ ఇంకా వంకాయి పచ్చిపులుసు కూడా బాగుంటాయి ఆ వంకాయ ఫ్రై పచ్చిపులుసు పొటాటో ఫ్రై పచ్చిపుల్స్ బాంటాయి ఉమ్ రు ఇ ఇస్తావా మీకు కూడా కం న చెతు
కాంబినేషన్స్ అంట బాగా ఇస్తుందిం నాకు పచ్చి ల్స్ ఎగ్ ఫ్రై లేదంటే లైక్ ఆలగడా ఫ్రై చికెన్ ఫ్రౌ పచ్చిపుడ నన్ వెెజ బాగాంట అంట టమాటో చారు
ఆ బాగుంటాంది టమాటకు
అట్లా కొన్ని కొన్ని ట్రై చేస్తా ఉంటా మీరు పచ్చి పులుసు నార్మల్
అబ అ సన్న
అథం కాలేదని
నీకు బాబు ఉన్నారా ఆ సైడ్కు వాయి తినబడుతుంది అంటున్నా
అవును ఉన్నారండి పడు కున్నాోడు కాపోతే
హ్మ్ ఇంకా ఫీడింగ్ ఉందా లేకుంటే ఫుడ్ ఫీడ్ చేస్తున్నా మిల్క్ ఫీడా
ఇంకా మిల్క్ ఫీడే అండి ఫుడ్ ఇంకా ఫీడ్ చేయలేదు
లే అంటే ఎలాంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తారు
ఉమ్ క్యారెట్ ప్యూరి లేదంటే రైస్ మంచిగా కుక్కర్ కుక్కర్ లో మారినట్ చేసి ప పోనీ హ్మ్
చాలా వరకు ఫ్రూట్స్ కూడా పెడతా ఉంటారు పిల్లలకు లైక్ ఆపిిల్ బనానా
ఇంకా మా ఊడి మీద ఏం ట్రై చేయలేదు మీకేమన్నా తెలుసలాంటడి వాటి గురించి
అ పోల్స అంటే ఉగ్గు చేస్తారు కదా అన్నిీ మిల్లెట్స్ తో కలిపి పప్పులు
హ్మ్ స్టార్ట్ చేయలేదండి కోడుకి ఇంకా
ఉమ్ అది లేకపోతే క్యా బనానా మ్యాష్ చేసి పెట్టడం
ఉమ్
కొంతమంది ఆపిల్ ని స్టీమ్ చేసి పెడతారు నేను ఇంతవరకు మా పాపకు అసలు ఎప్పుడు పెట్టాలి చిన్నప్ ప్ప మంచి అంత మన అ అంత బెనిఫిట్స్ ఏమి ఉండవు దానితో అట్లా పెడితే అని అది నేను చాలా వరకు అవాయిడ్ చేస్తా
హ్మ్
మారే స్టీ బీట్రూట్ స్టీమ్ చేసి అదంతా కొంచెం బెటర్ ఇంకా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ప్లస్ బేబీకి అయి అనేది సైట్ అనేది రాకుండా ఉంటది ప్రజెంట్ చిన్న పిల్లలకే సైట్ వచ్చేస్తా అంది స్పెట్స్ పెట్టుకు న్నారు చిన్నగా ఉన్నప్పుడే ఫైవ్ ఇయర్స్ కె స్పెక్ట్స్ వచ్చేస్తానాయి కొంతమందికి హలో
ఉ చెప్పండి
అ అంతే చాలా వరకు అవాయిడ్ చేస్తాం అని జంక్ ఫుడ్ గానీ ఆయిల్ ఫుడ్ గాని చాలా వరకు అవాయిడ్ చే చేస్తాం మా పాపకు చాలా చాలా డిసీజెస్ వస్తున్నాయి ఇప్పుడు ఆవి జయ బట్టి
అవు
అమ వాట్లు ఉండేది కాదు నార్మల్గా అసలు ఇంట్లోనే పిల్లలు ఇట్లా న నార్మల్ ఫుడ్ తినేవరు కదా ఇప్పుడు వాళ్ళకి ఇవి పెట్టాలి అవి పెట్టాలి మెడిసన్స్ జనరేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది
అవును ఉమ్ అంటే పిల్లలకే
ఉ
పాపం విర ఎట్లవుంటరో
అవి ఎందుకు వెయ్యాలి తవే బెడతారా నాన్ వెజ్ కూడా బెడ తర
నన్ వెజ్ అది వెడుతరు ఫిష్ అసలో అప్పుడప్పుడు చికెన్ ఎగ్ వాల్లు ప్లోరు అప్పుడప్పుడు మన వరకు పై చేస్తా కొంచెం బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సీ ఫుడ్ వల్ల
ఉ
ఐ అవు
పకోడ అటే మరి అవి కూడ సుక్షలోవదు
మాల కొడు అంతమంది సీ ఫుడ్ తినరు. దాని స్మెల్ అంత నచ్చదు. నాకు కూడా ఫస్ట్ తిన్నప్పుడు నచ్చలే. ఒక టూ త్రీ టైమ్స్ తిన్నాక అలవాటైపోయింది ఓకే బాగుంది అని
సీ ఫుడ్స్ లో ఏం తింటారు లాబ్స్టార్స్ ఉహూ క్రాబ్ అట్ల తింటారా
క్రాబ్ ఒక్కసారి ట్రై చేశాను. బాంది ఓకే అనిపించింది. ప్రాన్స్ బాగా ఇష్టం ఎక్కువ. టేస్ట్ బాగుంటాయ్ ఫిష్ బ్రౌ బాగుంటది
ఊ
ఒక్కపారి టూనా ఫిష్ తిన్నా బాగుం టూనా టూనా తిన్నం ఒక్కసారి
టూనా
టూనా టూనా ఫిష్
టూనా ఫిష్ ఓకే ఓకే బాంగ్డా అట్లా ఏమన్నా ట్రై చేసిరా
ఆ ఒక్క సారి ట్రై చేసామంతె
ఊ
నచ్చితే టూ త్రీ టైమ్స్ తింట ఏ నచ్చకపోతే ఒకటే సారికి ఆపేస్తా
ఉహు
తినాలి ఉంటె